హలో ఆ బాగున్నాను మీరు బాగున్నార హలో
ఆ బాగున్నాము ఏం తిన్నారా అండి
ఆ ఇప్పుడే తినుకుంటా డోరేమాన్ చూస్తున్నా
అవునా ఏం తిన్నారు
ఆ ఏదో పలావ్ చేసిందా మామ్మీ ఇంకా అదే తిన్న ఉమ్
మీరు డోరేమాన్ చూస్తా ఉంటారా అండి ఎప్పుడు
ఆ డోరేమాన్ చూస్తా ఇంకా చానా చూస్తా ఇంకా డోరేమాన్లు అయితే ఈన ముఖ్యంగా డోరేమాన్ నోబితా వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంటుంది
ఆ
అది చూస్తున్నప్పుడల్లా నాకు కూడా ఒక డోరేమన్ ఉంటే చాలు
బాగుంటుంది అనిపిస్తుంది
అవును డోరేమాను అంటే టైమ్ మెషీన్ లో పోవచ్చు అలాగే ఏదన్నా తినే పదార్థం కొద్దిగా ఉంటే గానా స్మాల్ లైట్ యూస్ చేసుకొని ఎక్కువ తినొచ్చు
ఆ
అదొక మంచిగా ఉంటుందన్నమాట మంచిగా అసలు నీకు ఒకటి తెలుసా డోరమోన్ నోబితా అది రియల్ స్టోరీ అన్నమాట ఇది
అంటే ఎప్పటి కాలం ఎప్పటి కాలంది
అదే చనా రోజుల క్రితమే అన్మాట ఇప్పుడు నోబిత అనే వాడు ఉంటాడు అంటే నిజమైన లైఫ్ లో వాడి పేరు నొ్విిదా అన్నమాట వాడికి ఆ చదువు తక్వ వాళ్లందరూ ఎప్పుడు తిడతంటారు నువ్వ ఎందుకు పనికి రావు అనేసి అందుకు వాడు ప్ పెషన్ కి వెళ్ళిపోయింటాడు ఒక రూమ్ లోనే ఇంకా ఉండి వాడందుకు వాడే డోరే మన్యు ఊహ పచ్చుకుంటూ బొమ్మలు గీస్తాడన్నమాట
అవునా
ఉమ్ అట్లా గీస్తా అంటాడు ఇంకా డోరేమన్ వచ్చి నన్ను ఆ ఏదన్నా బాగా చూసుకుంటాడని నమ్ముతా అంటాడు అలా ఒకసారి ఏం జరిగిందంటే ఇప్పుడు నేను సూసైడ్ చేసు వన్ డే డోరేమన్ వచ్చి నన్నన్ని కాపాడుతాడు అని భ్రమలో ఆ గన్ తో షూట్ చేసుకొని చనిపోతాడన్నమాట
అయినా ఆ
ఇప్పుడు ఇంక బొమ్మలు అవన్నీ గీసింటడు కదా అలా ద వాళ్ళమ్మ చూసి ఇట్లా ఒక రైటర్ ఇంక అవన్నీ చూసి డోరేమాన్ అనే కార్టూన్ ని రూపొందించారు అ
ఆహో ఇంకా అట్లా వచ్చిందా కార్టూన్స్
ఆ అలాగా అది డోరమాన్ అనే కార్టున్ వచ్చింది అట్లా అంటే వాడు నిజ నిమైన లైఫ్ లో ఎలాగో లేరు ఇంకా తన గుర్తుగా ఏదన్నా తీిద్దాము అన్నట్లా వాళ్ళ మమ్మీ అలా చెప్పింటే రైటర్ అట్లా తీశారు
ఓహో బాగుంది కదా
ఆ చాల బాగుంది అనిపించింది స్టోరీ విడి ఇంకా మీర ఏవి చూస్తారు
మేము అన్ ఇప్పుడేం చూడటం లేదు ముందయి అతే మోట పట్లు ఆ అంటా బియర్ బ్రదర్స్ అంటా ధో ఇంకా చిన్నప్పుడు స్కూ లో కూడా అయితే ఇంకా డోరా గుంచిి అందరికి తెలిసిండేది కానీ ఇప్పుడు అది చూన్నకి బా ఇడదు ముందు చిన్న గుుడు బా ఉంటా న ఇది రచ్చ
రా బుజ్జి అవును హింగా డోరా బుజ్జిలో అస్సలు ఆ మోటు పతులు కూడా బాగుంటుంది
ఆ అంటే మొట పొతుం చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మోటు ఉంటారు కదా అరు సమోసాలు తిని అంత ఎనర్జీ తెచ్చుకోనింటారు కదా అట్లా మనం కూడా అంత ఎనర్జీ తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది అట్లా మనకు కూడా ఉంటే బాగుండువా అనిపిస్తుంది నాకైతే
అవును మోటలాగా సమోస అల్తని బల గ లాగే పతులు లాగ ఐడియాలు రావాల
అవును అంటే కొంత ఈ పట్లు ఎంత తిిన లావ్ కాడు కదా మోటు అయితే ఉమ్మ్
ఇప్పుడు నిజమైన స్నేహం అన్నమాట ఒకరట్లా ఒకరు ఎట్లా అవును
ఆ
నాకు చానా ఇష్టం అనమాట
ఆ బియర్ బ్రదర్స్ చూసారా అండి మీరు అదైతే ముందు చాలా ఎక్కువ అదే చూస్తా అంటే దానికి కోసమే వెయిట్ చేస్తా అంటే నేనైతే ఖుషి టీవి ఖుషి టీవ చాలా వస్తాను ఆ అవునండి అందులో వేటగాడని ఉంటాడు వేటగాడు ఆ వాళ్ళిద్దరిని బాగా ఆడుకుంటారు ఏదో ఒకడ్టి చేశారా
ఆ
ఇంకా వాళ్ళు ఊరికే ఉండకుడా
ఆ
గొడవలు పడుతూ ఉంటారు వాళ్ళు
అవునా ఉ మరి దాంతో ఎప్పుడు చెట్లన్ బావుంటుందా ఉమ్ అయితేే చూస్తా నేను అప్పుడు చూస్తా అంటి ఈ మధ్య చూడలేదు ఉ అవును దాన్
స్కూల్ అప్పుడు చూసినాం అంతే కాలేజ్ అప్పుడు మానేసినాం కార్టూన్స్ కూడా ఆ
ఉమ్
మీరీపట్టికి చూస్తున్నారా మీరు ఇప్పటికీ చూస్తాన్నారా
ఆ చాల బాగుంటుంది అన్నమాట ఇప్పుడు చూసిన కూడా నాకు అట్లే చూడాల అనిపిస్తుంది ఏదైనా కానీ
ఆ
మ్ ఇంకా ఇది చూసారా మీరు లిటిల్ కృష్ణ
ఆ అది చాలా బాగుంటుందండి ఎప్పుడు అంటే ఆ వచ్చిటేనే వస్తూ ఉంటాయి టీవీలో అయితే కానీ బాగుంటుంది చూనికి
మ్ నంద్ గుర్చ్ కన్నయ్య ఎంత బాగుంటాడో కదా
ఆ అవును అది వాళ్ళమ్మకి తెలియకోకుండా చిన్నగా పోయి వెన్న తింటూ ఉంటాడు చూడండి అప్పుడు ఎంత బాగుంటుంది కదా క్యూట్ గా
క్యూట్ గుంటుందు మ్ ఇంగ దాన్ టు ఆవులు ఎంత బాగుంటాయి కదా దానికి కను రెప్పలు
ఆ అవునండి ఆవులు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ లిటిల్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్
ఆ
లిటిల్ కృష్ణ వాళ్ళ ప్రాంతానికి ఏమైన ప్రమాదం జరిగితే తను కాపాడుతారన్న మాట దాంట్లో
అవును లే మ్ అసలు చెప్పాలి ఇంకా దాంట్లో అయితే లిటిల్ కృష్ణ కృష్ణ లో కృష్ణుడు బాలే మాయాలు చేస్తా అంటారు కదా
ఆ అవును బాగుంటుంది
పిల్లోడు అలాగే గోపికల్ని ఎప్పుడూ అల్లరి పటిస్తనే ఉంటాడు
ఇంకా చిన్నపిల్లలు అయి తే ఇప్పటికీ చూస్తూ ఉంటారు అవి
అవును అస్సలు మ్ నేను ఇప్పుడు కూడా చేస్తా అన్నమాట అవన్నీ
అవునా అంటే సపరేట్ గా ఛానెల్ యాప్ డౌన్లోడ్ చే సుకున్నారా లేదంటే యూట్యూబ్ లో చూస్తారా అండి
లేద్ మామూలు కుషిటీలోనే ఇంగ చెస్ చూస్తా ఉంటా
అవునా
మ్ మామూలు మన ఇంకా టీవీలో అందుబాటులో ఉంటాయి కదా ఛానల్స్ అన్ని ఇంగ అందుకనేసి అట్లే చూస్తా ఉంటా టీవీలో
మ్ మా ఫ్రెండ్ మా మా ఇంకో ఫ్రెండ్ ఉందం డి అ ఆమెకి నారుత అంటే చాలా ఇష్టం అనమాట అవి ఇప్పటికి కూడా చూస్తూ ఉంటున్నారు అది అ అన్ని చాలా ఎపిసోడ్స్ అయిపోచేసిందండి
అవునా
ఆ అవును మమ్మల్ని చూడు చూడు అని చెప్పనంది ఇంకా చూడ్లేదు చూడాలి అండి మీరు చూస్తారా అని నరుటో
టు నేను చూశాను చానా అంటే చానా బాగుంటుంది అస్సలు నువ్వు కూడా చూడూ మ్ మరుటోలు ప్రతి ఒక్కర్ క్యారెక్టర్ గురించి చూపిస్తారన్ మాట వాళ్ళకి బ్యాక్ స్టోరీ ఉంటు ఉంది వాళ్ళు ఫస్ట్ మనము విలన్ అనుకోనే డము కానీ వాళ్ళు బ్యాక్ స్టోరీ చూపి స్త్ స్తాన అనమాట ప్రతిసారి చనిపోయినప్పుడ అల్లా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతున్ టాను నేన్ అయితే
ఆహ
అంటే మామూల్ విలన్స్ అంటే మనం ఏమనుకుంటాం మ్ అంటే నిజమైన లైఫ్ లో వాళ్ళు ఇష్ట్ చానా బలే వాళ్ళు అనుకుఉంటాము
అనుకుంటాము కానీ వాళ్ళు బ్యాక్ స్టోరీ తెలిసిండరు మనకి
అవునూ కానీ బ్యాక్ స్టోరీ అంతా విన్నించి విలన్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ డని అని అనిపిస్తుంది సొసైటీ వల్లా అట్లా పాపం అయింటారు బ్రోకెన్ హీరోస్ అన్ మాట అసల్ నల్ టోల్ అయితే
ఆహా
ఇంకా నాకు నరోటో లో ఇతాచి క్యారెక్టర్ అండి బలే ఇష్టం అన్ మాట
ట్యాచ్ నియా
ఆ అవు
అ
హ
అవును కొంతమంది వాల్ పేపర్ కూడా పెట్టుకుని ఉంటార్ అండి
అవును నేను కూడా నా దానికి అదే పెట్కున్నా తెలుసా
అవునా ఆ
మ్
మాకు తెలిసి నా ఫ్రెండ్ కూడా అక్కడ్నే బాగుంటుంది చూస్ కోనని
అంటరా మ్ అయితేే నీకి ఈ సమయం దొరికి అన్నప్పుడ అల్లా అది కొద్ది కొద్దిగా చూస్తాండి అయిపోతుంది
ఆ క ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయండి అందు
దాంతోనా దాంతో ఏడు వందలు ఇరవై ఉంటాయి ఎపిసోడ్లు
మీరు అన్నీ అయిపోని ఇస్తారా
ఆ నావ అన్ని అన్ని అయిపోయినాయి ఈ మధ్యలో కొన్ని స్టోరీ సంబంధం ల్యాకకుండా ఒక ఉంది వుంటాయ అన్ మాట అవి స్కిప్ చేసేస్తే సరిపోతుంది అంటే మేయిన్ స్టోరీ అయినా స్ స్కిప్ చేయకోకుండా అన్ని చూస్తే ఇంకా బాగుంటుంది
ఇ సబ్టైటిల్ సదువుకుంటా చూస్
అవును సుబ్టిటిల్ ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది చూడండి మీర్ అయితే ఆ సరే మరి ఆ బయి